హలో
ఏం చెతానవ్
ఏం లే ఇక్కడ రోడ్డు మీద ఉన్న
తిన్నవా
మీ గ్యాస్ వచ్చంది గ్యాస్ తీసుకో ఆ సెల్లు యూడు షాప్ కాన్ వున్నది
సెల వటకరావాలట్నా
సెల్లు కావాలి
వేరే సెల్లు కూడా కొడతాడు కదా ఏదన్నా సెల్లు కడుగు
నాద
వేరే సెల్లు కొడత నంటడు కదా
ఆ
హలో
ఆ చెప్ నా గ్యాస్ మొగ్ ఇతరా బుక్ చేయాలి ఇయాల బుక్ చేయండి రేపు అత్త మళ్ల రేపు వత్తవా గ్యాస్ లేదు ఒకలికి కె ఊ ఎంత అన్నా ఇప్పుడు వెయ్యి అరవై ఆట సెల్ నెంబర్ చెప్పనా నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ సెల్ కు గోటు